హలో హలో
హలో
ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉంద అనుకుంటున్నారండి మీరు
చ మ బాల మ చధనే
అంటే ఇప్పుడు జాబ్ మార్క్ మార్కెట్ టఫ్గా ఉందని మీకు ఎలా తెలుసు అంటే మీరేమైనా ఇప్పుడు ఆఫీస్లలో అలా వర్క్ చేస్తున్నారా
నేను ఇప్పుడు ఆఫీస్ లో వచ్చేలేదు ఇప్పుడు మనం మనం ఏమి ఉండపోయినా ఇ మనం ఏమి ఉండపోయినా నేర్చుొని చేస్తనే అదయం
అంటే మీరు అనడం ఇప్పుడు ఏమిీ లేకపోతే ఎవరు జాబ్ ఇయ్యరో ఏదో కూడా నేర్చుకొని ఉండాలి అంటారా
ఆ
అంటే ఇప్పుడు ఎటువంటి జాబ్ మార్కెట్కి ఎటువంటి స్కిల్స్ కావాలి అంటే వాళ్ళకి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటంది కదా
మనం సిల్లు ఉంటేనే మనం పాంటట్టు కద ఏం సిల్ ఉంటేనే దా పప్పెట్ ఉంటేనే అందుకే జాబ్ వన్నాయి
అంటే మీరు అనడం ఏదో ఒకటి కన్ఫామ్ గా ఒక స్కిల్ మీద పర్ఫెక్ట్గా ఫోకస్గా ఉండాలంటారా
ఆ అవును ఫటో చ చాలా మంది ఒకక్కట్ ఉద్ చేయకుండా ప్రటీస్ చేయకుండా చాలా మంది వి చే వచ్చి నన్న అంత
అంటే మీరనను ఇప్పుడు ఉదయంన్నది ఏదైనా స్టూడెంట్స్ అయితే సాయంత్రం ప్రాక్టీస్ చేయడం అలా ఉండాలంటారా ఒత్తి వినడంతో సరిపోదు ప్రాక్టీస్ కూడా చేయాలంటారా
అవును పటి చతన
అంటే ఇప్పుడు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒక స్టూడెంట్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని తనకి ఆలోచన ఉన్నా అతను ఎక్కడి నుంచి సాల్వ్ చేయాలని అతనికి ఎవరైనా అంటే ఏ వెబ్సైట్స్ అలా ఏమన్నా ఉంటాయా చేయడానికి
అవును బయట మార్కెట్ చాలా గుతున్నాయి మ న ఏషనించి ఆ
అంటే మనకు ఆలోచన ఉంటే చనా మార్గాలు ఉన్నాయంటారా
అవును
అంటతే మీరు స్పెసిఫిక్గా ఏ లాంగ్వేజ్కి సపోర్ట్ ఎక్కువ ఇస్తారు
నేను పైత అంటండ
అంటే పైతనే ఎందుకని మీరు చూజ్ చేసుకున్నారు జావా సిప్లేస్ ప్లేస్ అవి ఎందుకని చూజ్ చేసుకోలేకపోయారు
ఇడే కంద మాట మాట ట అమే చాల ఏ ఒల్ మా జబ్
అంటే ఇప్పుడు మీరు అనడం ఉందాన్ని బట్టి ఎ ఎవరికైతే ఎక్కువ ఆటోమేషన్ మీద స్కిల్ గ్రిప్ అలా ఉంటే వాళ్ళ జాబ్లు ఎక్కడికి పోవనుకుంటున్నారా
ఆది ఆటటి
అంటే ఇప్పుడు ఎంఎల్ అనేది ఆటోమేట్ చేయడానికే కదా వాడేది
ఎమ తెయిచ అంది ఎరు ఏ వాళ్తారు ఆటో మెషీన్ అంటి ఆటో ఇప్పుడు అది అది మిషన్ నడిన వారం అది మె మెత్తంట చాలా వాత అ
అంటే మీరడన ఆటోమేషన్ చేయడానికి ఫస్ట్ దాన్ని కోడ్ రాయడం ఎంత పైతంత చేస్తారంటున్నారా
ఆ
అందుకోసం పైథాన్ డెవలపర్స్ కానీ పైథాన్ లాంగ్వేజ్ వచ్చిన వారికి కానీ ఎక్కువ డిమాండ్ ఉంది అని మీ అభిప్రాయం కదా
ఆ అఓ
మీరు ఇప్పుడు దాకా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అలా ఏమైన్నా ఉంది
నాదిన్నా
అంటే మీరి ఇప్పుడు ఫండమెంటల్స్ అయినెట్స్ నుకుంటున్నారా
ఆ అవు
అంటే ఇప్పుడు అది నేర్చుకున్నాక మీరు ఏమైనా చేయడానికి ఇంట్రెస్ట్ చూపితున్నారా
చే్యంత రాబట్టి కదా ఇంటెస్ ఉంటేని కాబట్టి నేను అంత టైం పెట్టిందించని
మీరు ఎక్కువ టైమ్ అఫడు అంటే నేర్చుకోడానికి ఎక్కువ టైం అఫర్ట్ పెట్టి దాని తర్వాత నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అంతే కదా
ఆ అవును
అంటే మీరు నెక్స్ట్ ఏమైనా ఎంఎన్సీల లేకపోతారా లేకపోతే స్టార్టప్స్ పోతారా లేకపోతే సర్వీస్ బేస్డ్ కంపెనీల లేకపోతారా అండి
నేనుతున్నా
ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారండి
ఎ అంత కోస బాగుంటాయ్
ఆ ఎంఎన్ సి కంపెనీలలో ఎక్కువ సాలరీ ఉంటుంది దాంతో పాటు అంటే ఎక్కువ రిప్యుటేషన్ ఉంటంది అంటారా
ఆ
అంటే మీరు అన్నట్టు లేఅఫ్స్ మీద మాట్లాడుకుంటే ఇప్పుడు లేఅఫ్స్ ప్రతి కంపెనీలో చానా వరకు ఎక్కువ లేఅఫ్స్ జరుగుతున్నాయ అంటే దేని వల్ల లేఅఫ్ జరుగుతుంది అనుకుంటున్నారు
మ డైలీ లైఫ్ అప్డేట్ అ అలా అలా సిల్స్ సిల్ ఉంటే దాని మీద ఇట్లో వచ్చే అది తత్త తత్త వస్తున్నాయి ఈ మధ్య
అంటే మీరడనా ఇప్పుడు లే ఆఫ్ లో జాబులు తీసేసే వాళ్ళందరూ వాళ్ళకున్న అది ఒక్కటే స్కిల్ని పట్టుకొని ఉంటారంటారా
ఆ అవును ఇప్పు మార్కట్ పట్టి అప్డేట్ అయి ఇప్పు మార్కెట్ పటి అప్ డటై దా బే
అంటే ఇప్పుడు మార్కెట్కు బట్టి అప్డేట్ కావాలంటున్నారు మీరు
ఔ
అంటే ఇప్పుడు మార్క్ నా కొంతమంది అంటున్నారు ఏఐ మన హ్యూమన్స్ జాబ్ ని రీప్లేస్ చేస్తది అంటారు అది నిజమేనా
ఇప్పు ఇప్పు ఆటోమేషన్ ఏ తయారు చేయడం అయినా డెవలప్ర్ ఉ అలా ఏ తయార
అంటే మీరు మీ మీరు చెప్పడం ఇప్పుడు ఏఐ కొన్ని జాబులు మటుకు కన్ఫామ్ గా తీసేసింది కాపోతే తీయడానికంటే ఎక్కువ జాబులు క్రియేట్ చేస్తుంది అంటారా
ఆ డబ్బాచ్చంటే మనం చోడటి రన్ చేస్తేనేదా అది ఆట
అంటే మీరు పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు ఏం క్రియేట్ చేయ్యాలన్నా మనుషులు కావాలి జాబ్ కావాల అదే ఎంప్లాయీస్ కావాలంటున్నారా
ఆ
అంటే ఇప్పుడు నాకు తెలియకడుగుత ఎక్కువ ఏఐ ఆ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద రన్ అయితుంది
నేను ఇప్పుడు పైతాన్ మీద రన్ అవుత నేను అనుకుంటన్నా ఎందో అంత పైతాన్ ఇగ పోంట ఉంటది
అంటే పైతా అది నిజమే పైతాన్ ఎక్కువ పైతాన్ తోటే రోబోటిక్స్ అయన్ని చేస్తుంటారు
మ్
అంటే పైతాన్ అప్పట్లో భూమి లేని ఆ జాబ్ లాంటిది అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కదా
అవును
అంటే ఈ పైతాన్ అనేది ఎప్పటి నుంచి ఎక్కువ భూమింగ్ లోకి వచ్చింది చెప్ మీకు తెలుసా
ఆ పైతాన్ తో భూమింగ్లకి ఎప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ తౌసండ్ ట్వంటీ ఫైవ్ లో భూమ్ అయింది
ఐతే ఎంటి ఆ చెప్ప
ఇప్పుడు డెవలపర్స్ పైతాన్ పైతాన్ల కాదండి పైతాన్ తీసుకున్నారు అందుకే పైతాన్
అంటే పైథాన్ ఎప్పుడైతే మనం ఏఐ మీద ఫోకస్ పెట్టామో అప్పటి నుంచి పైథాన్ అనేది ఎక్కువ భూమింగ్ లోకి వచ్చింది అంతేనా
అవును
ఇంకా పైతన్ తర్వాత మీరు ఎవరికన్నా సజెస్ట్ చేయాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సజెస్ట్ చేస్తారు
నేను చదువేసింది కూడా అంటే నేను పైతనే చెప్తాను
పైతన్ తర్వాత ఏది ఇస్తారు అంటున
నేను పైతన్ తరువాత జావా చేయమని చప్పుత
అంటే జావా ప్రోగ్రామింగ్ కూడా చానా చానా ఎంఎన్సి కంపెనీస్ ఎక్కువ యూజ్ చేస్తాయంటారు నిజమెన
ఆ అది చాలు ఒక ఒకు చాలా మంది అప్డేట్ ఇప్పుడు ఏమైనా నేర్చుతే అది ఇంత నేర్చకోవాలి రోజు రోజుకి అలా ఉన్న రోజు
అంటే మీరు అనను ఇప్పుడు ఒక స్కిల్ వచ్చిందంటే దానికి తర్వాత ఏంటి అని ముందుకు ఫార్వర్డ్ స్టెప్ వేస్తూ ఉండాలంటారు ఇప్పుడు
ఉ
అంటే ఇప్పుడు చానా మంది మీరు అనడం కొద్దీ లేఅఫ్స్ జరగడానికి కారణం అంటే ఇప్పుడు ఒక ఎంప్లోయ్ కి ఒకటే స్కిల్ ఉండడం వల్ల కంపెనీ లేఅఫ్ చేస్తున్నార ఎక్కువ
ఆ ఇప్పుడు అదే కాదు అదే స్కిల్ నువు స్కిల్ ఉన్నప్పుడు ఆ స్కిల్ మీద అప్డేట్ అవ్వాలే
అంటే మీరు అనడం ప్రతిస్ ప్రతి ఒక్క ఎంప్లాయీ కనీసం ఒక సంవత్సరానికైనా ఒక స్కిల్ పెంచుకుంటా ఉండాలంటర అంతేనా
ఆ ఒక స్కిల్లే ఇంప్
అంటే ఎక్కువగా మనం ప్యాక్ కేస్ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలంటారు. అంతే కదా. ధన్యవాదాలు.